హలో
చెప్పండి చెప్పండి చెప్పండి
అదే చెప్తున్నా కదా నాకు టెక్ మీద ఫోర్ ఇయర్స్ అయినా నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఏమి అనిపియట్లేదు మేబి నాకు తెలిద్ నేను స్క్రిప్ట్వ్ అవుతానో అవ్వలేనో అని
యా ఎల్స్
నాక్ ప్రాపర్గా స్కిల్స్ లేవు నాక్ కమ్యూనికేషన్ యాక్చువల్ గా కమ్యూనికేషన్ దగ్గరే ప్రాబ్లం
ఓకే స్ట్రేంజర్స్ తో ఎక్కువగా మాట్లా ట్లాడలండి యు విల్ డెవలప్ దెస్ కెన్స్
బట్ ఐ ఎమ్ సో ఇంట్రోవెర్టేడ్ ఐ కంట్ స్పీక్
దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్ రైట్
సో దట్ ట వాట్ ఆమ్ సేయింగ్ ఇస్ ఐ హవ్ అ ప్రాబ్లమ్ ఇన్ కమ్యనికషన్
ఇలాంటప్పుడే మీరేం చేయాలంటే ఎవరైతే సో కాల్ మీ ఫేవరెట్ పర్సన్ ఉన్నాడో తనతో బయిట్ కెళ్ళాలప్పుడప్పుడు లైక్ మాల్ బస్
ఫేవరెట్ పర్సన్ తో బయటకి వెళ్తే వాళ్ళతోనే ఉన్నట్టుంటన్ పిండి నేన్ బయి టింకా ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వాలి
తో మాట్లాడినట్టు అలా ఉంది
అర్ధం కాలేదండి
ఫెవరెట్ పర్సన్స్తో బయటికెళ్తే యు విల్ సీ దట్ అమాస్ఫియర్ అలా ఎలా మాట్లాడొచ్చు అవన్నీ తెలుస్తాయి లైక్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అది అని
సి నేను టెన్త్ క్లాస్ లో ఒక లాగ ఉండే ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయ్యానంటే తన వల్లే నేను అసలు టెన్త్ క్లాస్ వరకు నా నోట్లో నుండి మాటే వచ్చేది కాదు
అవునా ఈ స్ట ఈ చేంజ్ టి వెల ఔట్
య్యా మా డాడీ షాక్ అవుతున్నారు నేను ఎంత బా మాట్లాడుతుంటే బీటెక్ నేన్ చాలా మాడ్ చేేసింది అని చెప్పాడు ఒకసారి
ఈస్ ఇటే గుడ్ బాయ్ వారే బ్యాడ్ బాయ్
గుడ్డు వేయ్యాండి కాాలేజ్ అడ్మిషన్ మా బ్రదర్కీ చేసినప్పుడు అక్కడ అంతా నేనే చూసుకున్నాను మా డాడీ నన్ను చూసి షాక్ అయ్యాడు ఒక నిమిషం హలో
యా మీకు ఏదో మెసేజ్ వచ్చినట్టుంది స్నాప్ లో
అండి ఎందుకండి
వట్
వాట్
ఏంటెందుకు
మెసేజ్ ఎందుకండి
ఆ నాకు సౌండ్ వచ్చింది అందుక
ఓకే
అ
నాకు నాకు మెసేజెస్ వస్తే మీకు సౌండ్ కూడా వస్తుందా
యి హం
ఓకే మీది ఏం కంపెనీ అండి మాకు కొంచెం రెఫరల్ ఇస్తారా మీ కం
యా ప్రజ ఎలో వర్క్ చేస్తున్నాను
యయా
గూగుల్ గూగుల్
హ వావ ఇంటర్న్షిప్న్ కూగుల్ యూ ఆర్ సో మైండ్ బ్లోయింగ్
ఎస్రి ఇంటర్న్షిప్
ఓ దాట్ ఇస్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ కదా
లేదు లేదు ఫ్రెషర్స్
ఆయ థింగ్ గూగుల్ ఇస్ ఆఫరింగ్ ఫస్ట్ ఇయర్స్ సమ్రి ఇంటర్న్షిప్
నను న ఫర్ఫైష సరింటన్ష
ఓకే ఈక్క ఏం త్రో రెఫర్ అయ్యాలి కదా
నఐ హ అప్లైడ్న్ ద గూగల్ పోర్టల్ ఇల్
అది ఫ్రెష ఫస్ట్ ఇయర్ కదా అండి
లే ఇదు లే ఇదు లే ఇదు
ఓకే హౌ క్యాన్ యూ మనేజ్ దిస్ కమ్యూనికషన్ ఇన్ యవర్ కంపెనీ హౌ హౌ్ ూ యూ కమ్యూనికేట్ డూ యు నో ప్రాపర్ ఇంగ్లీష్ ప్రాపర్ ఫార్ కమల్ ఇంగ్లీష్
అ
నన్ హబ ఇవ సావా ఇవంగ్ ఇన్ గోగల్
యా లైక్ మీరు మాట్లాడే పర్సన్ బట్టి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడితే ల్బుల్ హర్
ఓకే తెలుగు వాళ్ళు ఉంటారా అండి గూగుల్లో
ఉంటారు
చాలా ఉన్నాయ్య మీ పరిచయాలు ఓకే మీ కలీగ్స్ అందరు ఎలా ఉంటారు అమ్మాయిలు ఉంట ఉంటార అబ్బాయిలు ఉంటార
ఐ థింక్ సమ్ వన్ ఇస్ హవింగ్ క్రష్ ఆన్ మీ లైక్ ఎ గాట్ టు నో హిస్టరీ
హౌ డూ యూ నో అండి
ఉంటాయి కదండి లైక్ ఫ్యూ గెషర్స్
హౌ హౌ డిడ్ యూ అబ్జవ్
యా అది చెప్పకూడదండి దట్ విల్ బి లైక్ చెప్తే అర్థం కాదు యూ నీడ్ టు ఫీల్
చాల్ అండి ఆపండి ఓర్ యాక్షన్
హలో ఎక్స్క్యూజ్మీ
వాట్
యూ ఆర్ గోయింగ్ ఇన్ టు మై పర్సనల్ రైట్
యు సేడ్ దట్ సం వన్ హావ్ క్రష్ ఆన్ యు పై ఐ డివ ఇన్ టాస్క్
హవు కమ్ యు నో దట్ విల్ బి సవన్ పోషం
యూ హవ్ టోల్డ్ మీ ఐడిడిన్ ఆస్క్
ఓకనా వా ప్ర ఇంగ్ష్ఐటిడి టాస్క్
ఒకే అండి ఐ వాంట్ ఎన్ వాల్స్
యూ నీడ్ టు లర్న్ సవట్
ఐ నో ప్రాపర్ గ్రామటిక్ ఇంగ్ష్ బట్ ఐ డోంట్ నో అమెరిక్
నెట్టు విగ్రమేటిక్ తిక్కల్ ఇంగ్లీష్ ఐ డిడిన్ టు డన్ టు డోన్ టు
యా
డెంట్ డిడింట్ డెంత్
డింటా వాట్ ఇస్ దట్ లేం గ్వేజ్ అండి
ఎన్ టి టి విల్ బి ఇన్ ద సైలెంట్ సెక్షన్ రైట్
ఐ ఏంట సై డీ సైలెంట్ డీ సైలెంట్ ఉంటా ఐ డింటా అని వస్తదా
యా
ఓకే అండి ఐ డోంట్ నో దిస్ లాంగ్వేజ్
యా ఆల్ దిస్ బడియా హకర్ అ
ఐ థింక్ ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెలడన్
వెరి వెల్ డాన్
యు
ఓకే హ సో దన్ కుడ్ ప్లీస్ పే ఫర్ ఫ్యూ మినిట్స్
యా అఫ్ కోర్స్
యా జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్
ఆర్ ఎని ఇంటర్వ్యూర్ ఆర్ ఎని
ఆహ్ ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్ రైట్
యా ఐయామ్ సాయిదీప్తి అండ్ ఐయామ్ పర్సవింగ్ మై బీటెక్ థర్డ్ ఇయర్
ఐ ఐయామ్ వెల్బి ది వాట్స్ గోయింగ్
ఐ సెడ్ ఐయామ్
యూ యూ నీడ్ టు సజెస్ట్ వన్స్ నట్ ఫర్ ఎవరీ స్టార్టింగ్ లైన్
ఐ వాట్ డు ఐ సేవ్స్ టు సేవ్ మై నేమ్ వి కంట్ యూస్ మై సెల్ప్స్ కరెక్ట్
శుడ్ యూజ్ మై సెల్ప్స్
నో ఇట్స్ ఇట్స్ ఏ కంప్లీట్ మిస్టేక్
ఓకే ఓకే దన్ స్టార్ట్ ఫ్రమ్ దన్ బిగనింగ్
సో ఐ సో వెల్ ఐయామ్ సాయిదీప్తి ఐయామ్ అన్ అండర్ గ్రాజ్యుయేట్ ఇన్ ఐఏఆర్ ఇన్ ద బ్రాంచ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యా యా వాట్ ఐయామ్ నాట్ ప్రిపేర్డ్ అండి ఐ కాంట్
ఇట్స్ ఏ జనరల్ క్వశ్చన్ థాట్ యువర్ నాట్ ఎబిల్ టు ఆన్సర్ థెన్ హౌ కుడ్ యు సర్వయివ్ ఆన్ ద ఇంటర్వూస్
ఓకే అండి ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఎని ఇంటర్వ్యూ టిల్ నౌ
ఓకే అస్క్ యువర్ సో కల్డ్ ఫేవరెట్ పర్సన్
హి వాంట్స్ చేయండి యూ లాస్ ఇట్
షిట్ సచ్ అ బేడ్ ఫేవరెట్ పర్సన్
నో యూ షుడంట్ సే లైక్ దట్
ఓకే ఓకే సచ్చే బోస్ట్
నో ఐ బీ ట్ యూ
ఆ
ఐ విల్ క్రాక్ యు అండ్ పీస్ బస్
క్రష్ యు అంటే పీసెస్ అండి దట్స్
ఐ క్రాక్ అల్ నాట్ క్రష్
ఏకే హావ్ సమ్ అండి వెన్ యువర్స్ ఫెవరెట్ పర్సన్
కొంట్ లాస్
ఎంజాయ్ యువర్ సెల్ఫ్
ఓకే అండి థ్యాంక్ యూ సోమచ్ థ్యాంక్ ఫర్ ద బ్లెస్సింగ్
త్రీ సీడ్స్ అండ్ సిక్స్ ఫ్లవర్స్
వాట్ ఈస్ దట్ చిల్లర్ లాంగ్వేజ్ అవును మనం ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం
అంటే మీరే అన్నారు కదా యు నో బెటర్ దన్ మీ అని చెప్పేసి
అవునండి అయి కాన్ బట్ నేన్ ఎక్కువ్ మాట్లాడను కాబట్టి నాకు అంత రావట్లేదు మరి నా స్కూల్ లైఫ్ లో చాల్ బాగా మాట్లాడుతుండే ఆ నేను యాంకరింగ్స్ చేశాను స్టేజ్ పైన స్పీచ్లు ఇచ్చాను
ఐ యాం ఐ యాం అనుకుంటనా
నో దట్ టైం ఐ వాస్ వెరి గుడ్
ఆ
ఇక్కడికి వచ్చాక ప్ర క్టీస్ లేదు కాబట్టి మొత్తం పోయింది
ఇంగ్లీష్ ఇట్స్ నాట్ ఎ ప్రాక్టీస్ అండి
అంటే మాట్లాడానికి ఎవరు లేరు కాబట్టి రోజు మాట్లాడకుండా ఉంటే ఇంగ్లీష్ లోనా
ఆ
ఒకే అండి ఓస్ పదండి
ఆ
రాకుండానే ఉంటారా ఏంటి
యన్ ఎందుకుండరు
ఎందుకుంటారు
తనేమన్నా జాబ్ చేస్తాడా
అవును
ఓకే